హలో
హలో
హలో వినిపిస్తుందా అండి హలో విని
ఆ నమస్కారం అండి ఆ వినిపిస్త
నమస్కారం అండి వినిపిస్తుందా వాయిస్ ఒకే అండి ఏం చేస్తున్నారు
ఆ ఇప్పుడే టిఫిన్ చేసి అంటే మ టిఫిన్ చేసి కూర్చున్నామండి
అవునా ఏంటండీ టిఫిన్ టిఫిన్ ఏంటిదండి
ఉన్నానండి నాటు రవ్వ
ఆహా నాటు రవ్వనా అదే అదే
మీరు
మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏం చేయాలి మేము ఉప్మా తిన్నం అండి నార్మల్
ఆ మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చినామండి చికెన్ క మేము చికెన్ కర్రీ చేస్తున్నామండి ఇప్పుడే
చేస్తున్నారా
ఉమ్మ్ అయిపోయిందండి ఇప్పుడే చేసి బంద్ చేసాను మామూలుగానే వచ్చాము సా ఎండాకాలం కదా అండి సెలవులున్నాయి కదా పిల్లలకి
అవునవును హాలిడేస్ ఉన్నాయనే కదా వచ్చింది
ఆ అవునవును
వచ్చమండి హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినం
ఎలా ఉన్నాయండి ఎండలు చాలా ఘోరమైన ఎండలు కొడుతున్నాయి అ ఉమ్మ్ ఎండాకాలంలో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారండి
జాగ్రత్తలు ఏమున్నాయండి ఎప్పటికీ లెమన్ జ్యూస్లు
ఉమ్మ్
మామూలుగా బయటకి వెళ్ళకుండా ఇంట్లోనే బాగా చల్లగాయినాక నే బయటికి రావడం
ఆ ఎండాకాలంలో ఎక్కువగా లిక్విడ్స్ ఏ తీసు కోవాలి అంటే ఆ ఫ్రై కర్రీస్ తినకుండా
కర్రీస్ కూడా చూడండి ఫ్రై చేసిన కర్రీస్ అయితే అసలే తినబుద్ది కావట్లే
అవును పప్పు చార్లు పక్కన చారు టమాటా చారు అలాంటివి చేసుకుంటేనే మంచిగా తినాలనిపిస్తుంది
అవును అట్లానే ఉంది
ఉమ్మ్ ఏ వంటకాలంటే ఇష్టం మా ఎండాకాలంలో మామిడికాయ పచ్చడ్లు పెట్టారాండి
ఆ పెట్టినామండి మీరు
మేము కూడా పెట్టామండి మొన్ననే
ఆ అమ్మో మేము పెట్టి ఒక టూ వీక్స్ అవుతున్నట్టుంది
ఆ నేను అంటే మాకు సరిపోయేంత ఒక రెండు కిలోలు అంతా పెట్టుకున్నాము ఆ ఎలా పెడతారండి
నేను పెట్టనండి మా అమ్మనే పెడుతుంది
ఈసారి నేనే పెట్టాను ఇది ఇది రెండోవ సారి అండి పెట్టడం ఫస్ట్ సార్ ఫస్ట్ సారి పెడితే చాలా బాగా కుదిరింది
ఆ
అందుకని ఇప్పుడు రెండోసారి మళ్ళీ పెట్టాము
ఎట్లా పెడతారాండి అది నా నేనైతే ఎప్పుడు చూలే నేను ఇప్పుడు వచ్చినా అమ్మ నేను రాకముందే పెడుతది అదే పట్టుకొని వెళ్ళడం
ఆ ఒక ఇరవై కాయలు మంచిగా నీళ్ళలా ముందు రోజే ముందు రోజ అయినా గాని ఉదయం లేవగానే నీళ్ళల్లా మంచిగా నానబెట్టుకోవాలి
ఓకే
అంటే అది దానికి ఇట్లా సోన టైప్ ప్పు కాయల క అంటతుంది కదా తెంపేటప్పుడు ఆ ఆ దానికి ఆ ఒక నాలుగు గంటలు నానబెట్టుకొని మంచిగా కాటన్ క్లాత్ తోటి కాటన్ బట్ట తోటి మంచిగా తూడ్చుకోవాలి
ఒకే
చూకొని వాటిని ఆర బెట్టుకోవాలి హలో ఆరబెట్టుకున్నాక వాటిని ఇగ ఆ ఆరబెట్టుకొని దానికి ఇగ మనం మంచిగా తలంటు స్నానం పోసుకొని ఇల్లు నీట్ గా పెట్టుకని అప్పుడు ఇగ మా సారు మా మా ఆయన తీసుకెల్లి వక్కలు కొట్టిచుకొచ్చాడు
కోట్టిచుకొస్తారా అంటే మీరు నాకు అర్ధం కావట్లేదు కేజీ లెక్క బేడతార కొందరు బౌల్ల్లో పోసి గిన్నెల్ లేక్కబట్టు
ఆ అట్లా కూడా పెట్టుకుంటారు గానీ నేనైతే తే కేజీ కేజీల లెక్క పెడతానండి వక్కలు కొట్టాక ఆ ఆ రెండు కిలోలా వక్కల కి ఆ
చెప్పండి చెప్పండి చెప్పండి
ఆ రెండు కిలోల వక్కలకి అర కిలో ఎల్లిగడ్డలు పడతాయండి
అర కిలో ఉం
ఆ అరకిిలోల పావు కిలో పోపులకి పావు కిలో పేస్ట్ చేయాలి
ఆహా
ఆ ఒక వంద గ్రామ్ జీలకర్ర తీసుకుంటే యాభై గ్రాములు పోపులకి యాభై గ్రాములు పొడి కొట్టుకోవాలి
అంటే సగం సగం
ఆ వంద గ్రాముల జీయా మన ఆవాలు వంద గ్రాము జీలకర్ర ఇంగో ఒక మూడు స్పూన్ల మెంతులు
మెంతులు
మెంతి పొడి
అదే అండి అదే అదే త్రీ స్పూన్స్ ఎ సరిపోద్దా అండి మెంతి పొడి బాగా ఏ
అది అహల్ ఆ ఎక్కువ వేయ్యద్దండి ఆవ పొడి ఎక్కువ వేసుకుంటారు గానీ మెంతి పోడి వేసుకుంటే చేదు చేదొస్తది అందుకనే తక్కువ వేస్తారు ఆ ఇంకా ఇవి రెడీ ఇవన్నీ రెడీ పెట్టుకు కున్నాక మంచిగా వక్కలకు కూడా అందులో వక్కలను కూడా ఒక వన్ అవర్ దాకా ఆర పెట్టుకోవాలి మంచిగా
అంటే మనం కొ కొట్టినాగనా
కొట్టి నాక
అవునా
కొట్టినాక దాంట్లో జీడి తీసేయాలి జీడి దిశీయాల ఒక పొర లాంటిది వస్తది వ వచ్చాక ఆ వైట్ తీసేసాక మళ్ళా క్లాత్తోని తుడ్చుకోవాలి అవి మొత్తం
ఓ మల్లి
మళ్ళీ తుడవాలి తూడ్చి ఆరబెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా అర అరగంట అయినా ఒక గంట అయినా ఆరబెట్టుకుంటే దాంట్లో ఏమున్నా పోతది కదా
అవునా
తడి లాంటిది ఎందుకంటే మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాం కదా
మరి మా సైడ్ ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇగ తీసేసి పక్కన పెట్టి వెంటనే కలుపుతారు గా అండి మరి
లేదు లేదండి అలా చేయకూడదు అంటే ఆ అంటే నేనైతే అలా పెడతాను
మీరు అలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ గా పెడుతురు
ఆ అయితే ఇగ అలా చేసుకున్నాక ఇగ ఒక మంచిగా బేషన్ లో తీసుకొని ఒక్కలకి మంచిగా ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పట్టియాలి
ఆహా
ఎల్లిగడ్డ పేస్ట్ వేసాక ఆవాల పొడి జీలకర్ర పొడి మెంతి పొడి వేసి మంచిగా కలపాలి ఇప్పుడు రెండు కిలోల వక్కలకి పావు కిలో అంతా అర్ధ ప అంత కారం పడుతుంది కొంతమంది ఇక వాళ్ళ కారం తినేదాన్ని బట్టి వేసుకుంట్రు
అవునండి
హ్మ్ ఏం కారం
మనకైతే నార్మల్గా తినేదాన్ని బట్టు పట్టకుండా ఇప్పుడు డైరెక్ట్ టూ కేజెస్ కి ఎంత కారం పడుతది అట్లా
టూ కేజీస్ కి పావు పావు కిలో కంటే తక్కువ పడుతుండి కొంచెం
పావు కిలో కంటే తక్కువ ఉప్పు ఎట్లేస్తారు అంటే కారం వన్ అయితే ఇప్పుడు టూ డబులు
హ్మ్ అయితే ఇది కారం ఎట్లా అని ఉప్పు ఎట్లా అంటే దొడ్డు ఉప్పు తీసుకచ్చుకొని అది మిక్సీ పట్టుకొనిఏసుకోవాలి బాగుంటుది పచ్చడికి
ఓకే మన ఇప్పుడు సన్న ఉప్పు అయితే ఎట్లా పోస్తారండి మరి
సన్నుప్పు కూడా హాఫ్ కేజీ గాని ఇది సాల్ట్ ఎక్కువ ఉంటది దొడ్డు సన్నుప్పులో ఉప్పు ఉప్పు శాతం ఎక్కువ ఉంటది కదా
ఓ అవున అవును అందువల్లనేనా ఒకసారి అట్టనే అయిందండి మేము నిజంగానే మీరు అన్నట్టు షాప్ లో తెచ్చినం అయితే కారం ఒకటియితే ఈ ఉప్పు రెండు పోసిందమ్మా
హ్మ్
దాని వల్ల ఫస్ట్ రోజు ఏమి అనిపియలే గాని అది ఊరుతా ఉంటే ఇష్టమైంది
అవునవును అట్లానే అవుతది అందుకనే సన్న ఉప్పు వేసిన అనుకో తక్కువ వేసుకోవాలి అదే ఈ దొడ్డు ఉప్పు అయితే కరెక్ట్ గా అరకిలో పడుతుది అది ఎందుకంటే మంచిగా మిక్సీ పడితే ముక్కకు అది ఆ దొడ్డుప్పు అనేది మంచిది చాలా ఇంకా సన్నుప్పు కంటే దొడ్డుప్పే మంచిది
అవును మరి అప్పట్లో అందరు దంచుకొని వేసుకునేవారు కదాండి
అవును అవును అగే అది వేసి మంచిగా కలుపుకోవాలి ఇక కేజీ ఆయిల్ పడుతదండి పల్లె నూనె తీసుకొని మంచిగా వేడి బాగా వేడి చేసి కొని కొన్ని ఎండు మిరపకాయలు ఇగ జీలకర్ర ఆవాలు ఎల్లిగడ్డలో ఈ సగం ఉంటావి కదా అందులో వేసుకొని మొత్తం చల్లారనివ్ ఇవ్వాలి ఆయిలు
ఆయిల్ మొత్తం
త్తం చల్లారక ఈ వక్కలగు పట్టిచ్చి ఒక డబ్బలో ఎత్తుకోవాలి మళ్ళ ఎత్తుకున్నాంక ఒక మూడు రోల తర్వాత మళ్ళీ తీస్కొని కల్పుకొని మళ్ళ ఏం ఎక్వ తక్వలైనా చూస్కొని మళ్ళీ కల్ప్కోవచ్చు
మనకు ఫస్ట్టే తెలుస్తది అంటరా ఫస్ట్
ఆ అంటే తెల్సిపోతది ఆ ఆ లాస్ట్కు మనం అన్ ఆ లాస్ట్ క అన్నం దింటే బా టేస్ట్ ఉంటది గదా
అవునవును
ఆ ఆ టేస్ట్ లోనే మనకు అన్ని కల్షినయ కల్వలేదా ఇలా ఉందనేది తెల్సిపోతది
అవును
ఆ
మళ్ళా తాడే రోజు తీస్తారా
ఆ తడే జూస్ తీసి ఏమన్న తక్కోలు ఎక్కోలేనా దాదాపుగా అంతకు అంతకు సరిపోతది ఏమైనా ఎక్వ తక్వలు ఉంటే మళ్ళ కొంచం నూనె వేడ్ జేస్కొని సేమ్ అందులో అన్నేసి ఏమైనా తక్వ ఉంటే మళ్ళీ సల్లారనిచ్చి ఇన్లా కలుపుకోవచ్చు కారం గాని ఉప్పు గాని
అంతేనా ఒకటే ఒకటే సారా మళ్ళ ఏమన్నా ఫైవ్ డేస్ కట్లా తీస్తారా
అంటే ఒక టూ టైమ్స్ తీయాలే ఒకసారి స్టార్టింగ్ ల మూడో రోజు దిత్తరు కొంతమంది ఒక వారం తది తీసి ఇగ మంచిగా డబ్బాలకెట్టుకొని ఇయ నిల్వ వెట్టేస్కుట్రు
ఔన్లేండి.
ఉ సీసాల వేడ్తే ఇంకా బే మంచిది
సీసాలు అప్పుడూ దొరికేది గని ఇప్పుడు అసలేక్వ దోరకట్టలే గా అండి ఆ జాడి అవున అవును జడీలుగదా
జాడీలు వెర్గినే సీసాలు గుడా ఒస్తునే గద ఇప్పుడు సీసాల రేటుగూడ మస్తు చాలా ఎక్కువగా పెరిగినే
అవునా అంటే మామూల్గ కేజీ ఆ బట్టే అంత సీసాలా
ఆ కేజీ రెండు కేజీల సీసాలు ఉంటాయి కేజీ ఇంటాయి నా దగ్గర ఒక కేజీదే ఉంది ఇగ మిగతాది ఒక డబ్బాలో ఎత్తుకున్నాను
అవునా
ఉ
జాడిలు అయితే మంచిగా పైగేసి అట్లా వాడ్తది గన్ని
ఆ అండి
జాడిస్లా జాడి జాడి లు
ఆ జాడీ అయితే చాలా మంచిగా బడ్తది మొత్తం బడ్తది అప్పుడు మన ఇండ్లల్ల మన అమ్మ వాళ్ళ ఇండ్లల్ల జాడీలు ఖచ్చితంగా ఉండేది.
ఉంటే ఇప్పుడు ఉన్నాయి అదే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉండవు గాని
అవును వాళ్ళ దగ్గర అయితే ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి
పెద్దపెద్దయ్ టెన్ కి ఫై దీ
ఇంకా మీకు మాడికాయ ఉ ఇంకా మామిడికాయా ఇంకా వేరేలాగా పచ్చడి వేట్టడం తెల్సా అండి ఏమన్నా
ఇది ఒక్కటే అండి
ఆహా ఈ మ మ మక్క మాక్కల తోటేనా
ఆ వక్కలతోటే కాపోతే మనమూ ఎల్లిపాయలు ఎస్తాం గదా ఎల్లిగడ్డ నూరేస్తంగదా
ఆ
ఆ దాని ప్లేస్ లో అల్లం ఎస్తారు పేస్టు అల్లం పేస్టు మొత్తం
ఆహా అదొక రకంగా టేస్ట్ ఉంటదేమో
ఇదొక రకం ఇంకా కొందరు నాకు తెలిసిన ఒక మేడం చెప్పింది బెల్లం తోడి చేస్త
ఆ నాకు కూడా చెప్పాది బెల్లం తోటి చేస్తారనే అది కూడా ప ఉమ్ చపాతీలకు రో మన జొన్న రొట్టెకి తర్వాత
ఫస్ట్ టైమ్ విన్నా మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా ఇట్లా బెల్లం తోటి చేస్తారాని
ఇదే ఫస్ట్ టైం నేను వినడం కూడా మేడం తప్పకుండా నేను ట్రై చేస్తాను అని చెప్పాను చాలా అంటే చెప్తుంటే చేయాలనిపిస్తుంది
ఒక కేజీ తోటి పెట్టి చూడాలా
అవును
అసలు అది ఎట్లుంటది ఏందని ఇంకొ ఇంకొక మేడం ఆ మేడమే మళ్ళ నువ్వులతో నువ్వుల పొడితో కూడా చెసింది ఇదంటా మాడిక వచ్చిన ము
ఆ
అ అన్ని
మీరు కూడా ట్రై మీరు సొంతంగా పెట్టడం కూడా నేర్చుకోండి మనం పెట్టితే ఆ సంతోషం వేరే ఉంటది
ఉంటది కానీ ఏమన్నా తేడా వస్తే మొత్తం పోతది
అవును కానీ మనం చూసుకుంటా పెట్టుకోవచ్చు
హమ్ సరే మేడమ్ వేరో
సరే ధన్యవాదాలు సరే మేడం ధన్యవాదాలు